బాగున్నామండి
మీ అమ్మా నాన్నలందరు బాగున్నారా
ఆ బాగున్నారండి
ఏం కూర చేశారండీ ఇవాళ
ఇవాళ గోంగూర పప్పు అండి
గోంగూర పప్పు ఎట్లా చేస్తారండి మీ
కందిపప్పు కడుగు పెట్టుకోవాలండి కంది కందిపప్పు కడిగి పెట్టినా కొంచె నువ్వు కొద్దిగా నూయ్యాలండి ఉడకడానికి నూన వేసిన తర్వాత ఉల్లిపాయి చిన్నల్లిపాయి పెద్ద ఉల్లిపాయ వేయాలండి అవి వేసినాక పసుపు వేయాలండి ఉడికినాక పసుపేయాలండి టమాటాలు పచ్చిమిర్చి వేయాలండి వేసిన తర్వాత గోంగూర పెట్టాలండి గోంగూర పెట్టిన తర్వాత కారం వేసి ఉడికినాక కొంచం మెత్తగా అయినాక మనము సింలో పెట్టి టీ పప్పు గుత్తితో ప్పి తాలింపు పెట్టాలండి తాలింపి గింజలు కరిపాకు చున్ను ఉలిపాయలు పెద్ద ఉలిపపాయ అన్నీ వ తీయ్యాలండి కరిపాకు వేసిన తర్వాత ఇంకా తాళింపు వేయాలి ఇంకా కట్టేయడమేనండి
అ నిశ్శబ్దంగా ఉంది
మీరేం చేసారండి
మరి నువు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నావండి
ఎగ్ ఫ్రై ఎట్లా చేస్తారండి
ఆ ముందు నూనేస్తారు నూనేసిన తర్వాత ఆ గుడ్డు పగలు కొట్టిన తర్వా త్త నూనెలో గుడ్డు పగలు కొట్టి సాల్ట్ ప సాల్ట్ ఏస్తారు సాల్ట్ వేసి ఆ అన్నం ఏస్ తర అన్నం వేసేసిన తర్వాత తర కారం ఏస్తారు
మ్
సిమ్ లో పెట్టి ఇంకా తీసేయాలి ఇంకా అంతే అండి మీ ఇంట్లో మొక్కలు ఏమేమి ఉన్నాయండి
మ్ ఇంట్లో గులాబ్ చెట్టు లిల్లీ చెట్టు చామంచి చెట్టు గన్నేర్ చెెట్టు జామ్ చెట్టు మల్లి చెట్టు అన్నీ ఉన్నాయండి మీ ఇంట్లో అండి
మ మా ఇంట్లో మల్లెపూల చెట్టు కనకంబరాల చెట్టు మందారం చెట్టు
ఆ జామ్ చెట్టు
ఉ
ఉన్నాయండి
మ్ ఎక్కడికైనా ఎళ్ళరండి షాపింగ్కి
వెళ్ళామండి సెలవులకి మీరు అక్కడికి వెళ్ళలేదండి
ఎండలు బాగున్నాయండి
వాతావరణం మీ ఊర్లో ఎట్లా ఉందం
చల్లగా ఉందం డి వానబడిందండి ఉదయం ఉదయం నుంచి మధ్యహ్న చల్లగా ఉన్నది
ఆవునా ఎండలు బాగున్నాయా
ఆ బాగున్నాయండి
అ ఏ సి ఉందా అన్
ఏసీ లేదండి
మ్ టేబుల్ ఫ్యాన్ అన్నా కూలర్
ఏమి లేవండి బయ ట దోమతారు ఏసుకొని బయట గాలి వచ్చిదండి
ఆ
బయట పడుకుంటామండి మీరండి
మాకు ఏ సి ఉందండి మేం లోపలా పడుకుంటాం
మ్
ఇంకేందండి సంగతులు
నండి పిల్లలు ఏం చేస్తున్నారండి
పిల్లలు ఏం చెయట్లేదండి ఆడుకుంటున్నారు ఇంట్లో
ఉ పిల్లలు భోజనం తిన్నారండి
మ్ తిన్నారండి
మ్ స్కూల్కి వెళ్ళొచ్చారండి
ఆ ఎల్లారండీ
మ్
మ్ ఇంకేందండి సంగతులు పనైందా
అయిందండి పని
చాపల కూర ఎట్లా చేస్తారండి
చేపల కూర మనం ఉప్పు కొన్ని మజ్జిగా వేసుకొని కడగాలండి నీసు వాసన్ ఉండదు కడిగి పెట్టుకొని పసుపు కారము ఉప్పు కలిపి పెట్టుకోవాలండి మనం తగినంత మనం ఉన్న చేపలను బట్ ట్టి నూనేస్ కోవాలండి ఆయిల్ వేసుకొని ఆ ఉల్లిపాయలు మెంతులు ఆవాలు వేగనివ్వాలండి వేగిన తర్వాత అళ్ళం పేస్ట్ వేసుకోవాలండి చేపలను బట్టి అల్లం పేస్ట్ వేసాక ఈ ముక్కలు మనం కలిపెట్ కున్నాముగా అండి అ ఎత్తి నువ్ దాంట్లో వేసుకోవాలండి చింతపండు మన తగినంత చింతపండు తీసుకోవాలండి తగినంత చింతపండు తీసుకొని నీళ్ళల్లో పిసికి ఇంగ న్ చింతపండు చేపలు మునిగే తట్టుగా వేయ్యాలండి హైవే లో సిమ్ లో పెట్టాలండి సిమ్ లో అది ఉడికినా క్కంగా దింపేయడమేనండి కొత్తిమీర చల్లుకోవాలి పైన
అహ
మీరేం చేస్తారండి మీకొచ్చండి
చేస్తా మా అమ్మె చేసిద్దండి మొత్తం
అవునా అండి మీరు నేర్చుకోవచ్చు కండి
నేర్చుకుంటామండి కొంచెం చిన్నగా
నేర్చుకోండి విజి అండి
ఇంకా ఇంకేం కుర్లు వచ్చండి
మా అండి బెండకాయ ఫుల్లుస్ వచ్చండి బెండకాయ పులుసు
ారా
ఆ చేస్తామండి బెండకాయలు కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసిన తర్వాత ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసుకోవాలండి నూనె తలింపు గింజులు కరిపాకు వేయాలండి టమోట వేసిన్ తర్వాత పసుపు ఉప్పు వేయాలండి అ కొంచెం మగ్గినాక
మ్
మగ్గిని తర్వాత మనం చింతపడు నానబెట్టుకోవాలండి చింతపండు కొద్దిగా నానబెట్టిన తర్వాత మనము ఈ బెండకాయలు వేసి కొద్దిగా మగ్గినాక చింతపండు పులుసు వేసుకోవాలండి కారం వేసుకొని కొం చిన్నల్లిపాయ ఒ ఒకపాయ కొట్టేయాలండి కొట్టేసిన తర్వాత కరిపాకు వేసుకోవాల కొత్తిమీర వేయాలండి నువ్వు దించేయడమేనండి మీకొచ్చ అండి
ఆ రాదండి
మీకు రావ అండి
అవండి సలవుళ్ళో ఎక్కడెక్కడికి వెళ్ళారండి
మీము హైదరాబాద్ చార్మినారండి
ఆ
బీచ్ బీచ్ బాపట్లా బీచ్ కేళ్ళామండి అన్నిీ చూసొచ్చాము ఎగ్జిబిషన్ అన్నీ చూసి వచ్చామండి మీరండి
మేము అరకు వెళ్ళామండి
ఏమండి
అరకు అరకు వెళ్ళమండి ఊరు
అరకు ఎక్కడండి
అది దూరం అండి
అహ ఏమేం ఉన్నాయండి
అక్కడ అరకులో కాఫీ చెట్లు ఉంటాయ్
ఉ
అక్కడ నుండే మనకి కాఫీ వచ్చిద్దండి
ఉహు అవునండి ఆ ఎమ్మునాయండి చెప్పాలండి మీరే అరకుకు వెళ్ళొచ్చారండి మేం వెళ్ళొచ్చామండి
అరకునా
అరకు కాదండి గోవా బీచు
ఉ
వెళ్ళొచ్చామండి
ఉ
ఇంగేంమండి సంగతులు
ఈ చెట్లకు నీ నీళ్ళు ఎప్పుడెప్పుడు పోస్తారండి
ఉదయం వే పోయాలండి సాయంత్రం ఫైవ్ ఆ ఫైవ్ కే కావాలంటే ఇలాం సిక్స్ కయినా వేయాలండి
ఉ పూలు వస్తాయండి మీ చెట్లకి
వస్తున్నాయండి చామంచి వస్తున్నాయ్ గులాబి పూలు వస్తున్నాయ్ మల్లె పూలు వస్తున్నాయ్ ఇరుజాజులు వస్తున్నాయండి కాకడాలన్నీ వస్తున్నాయ్
ఆ
మీకండి ఆహ అమ్ముతారండి మీరు
అహ అమ్మమండి
మేము పక్కన వాళ్ళకి వాళ్ళకి ఇస్తామండి
అహ ఇంకేం కుర్లోచ్చండి మీకు
పచ్చడి వచ్చు టమోటో పచ్చడి ఎంటండి ఆ ఎన్ని మీర్ ఉకాయలు నూనెలు లేేపాలండి మెంతులు జీలకర కరిపాకు వేపినాక తీసి పక్కన పెట్టుకోవాలండి టమోటాలు నూనెలో మగ్గనివ్వాలండి మనం తగినంత చింతపండు వేయాలండి మ గ్గినాక మనం మిక్సీలో ఉప్పు ఎన్నిమిరపకాయలు ఎన్ని ఎపి పెట్టుకున్నాం అండి ఒక రౌండ్ తిప్పి మళ్ళా గ్రౌన్ టమాటాలు వేయాలండి చిన్న ఉల్లిపాయలు వేసి ఇంకా తీసేయడమేనండి ఇంగంతేనండి
మీకు మామిడి ప మామిడికాయ పచ్చడి పెట్టడం వచ్చా అండి ఎట్లా అండి
ఆ మామిడికాయలు కడగాలండి కడిగి తుడిచి క్లాత్ త్తుతో ఎన్ కొద్దిగా ఆర పెట్టాలండి ఆర పెట్టిన తర్వాత ఉం కట్ చేయాలండి ఇంకా మిషన్తో కట్ చేసుకోనండి ఉప్పు మిన్న మెంతులు ఆవాలు వేపాలండి దోరగా వేపి పొడి గొట్టాలండి మిక్సీకి పొడి గొట్టిన తర్వాత ఉప్పు కారము ఆ ఆపిిండి మెంతి పిండి కలిపి పెట్టాలండి కలిపి నూని చున్నీలపాయలన్ని వేయాలండి ఒ డేష పేషన్కేసి కలిపెట్టాలండి కలిపిపెట్టి ఓ ప్లాస్టిక్ డబ్బాల జార్ లో పెట్టాలండి అంతేనండి
నాక్ రావండి అన్నీ మా అమ్మగార్ చేస్తార్ నేను కొంచెం చిన్నగ నేర్చుకుంటున్నానండి
అవునా నేర్చుకోండి
ఇంట్లో పని మొత్తం మీరే చ చెస్తారాండి
అవునండి నేనే చేస్తానండి ఎవర్ చేయరండి అంట్లు కసుపు బట్టలు వ ంట మొత్తం నేనెనండి
ఉ
పిల్లలకి ఇరుజళ్లు అన్నీ నేనేనండి మీరండి
అ
మీర్ మీరండి
నేను గుడా అంతేనండి అండలు మీ ఊర్లో బాగున్నాయండి అయితే
ఆ చల్ల పడిందండి వాన పడిందండి ఉదయము
మ్ అ మా ఊర్లో వాతావర్ణం అసలు ఎంత ఎండగుందో వెచ్చగుందండి
వాన పల్లేదండి
వాన పల్లేదండి నిన్న పడింది
ఇప్పుడుగ మబ్బుగానే ఉందండి మాకు వాన పడిందండి ఇడా
మావైప్ పడలేదండి ఒక్కసారే పడింది వాన మా వైపు
హ్మ్ మాక్ పడిందడి వాన హ్మ్ ఇంగెంటండి సంగతులు
ఏం లేవండి మీరే చెప్పాలండి
అవునండి ఏ పిల్లలతో గోల అయిపోయిందండి గోళ అల్లరి చేస్తన్నారు
అ
అల్లరి చేస్తున్నారండి పిల్లలు
నాలుగొ
ఇంగెంటండి సంగతులు
ఇంకేం లేవండి మీరే చెప్పాలి మీకు బిర్యానీ వండడం వచ్చా అండి
వచ్చండి బిర్యానీ
అ చెప్
కే ఆ చెప్తానండి కేజీ బియ్యము కడిగి పెట్టాలండి కడిగి పెట్టి డబ్బన్నర నీళ్ళు తీసుకోవాలండి కేజీకి ఉల్లిపాయలు తమోటా పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలండి నూనె మంతగినంత నూనె నెయి వేయాలండి ఆ కాగినక ఇలాచి చక్క లవంగా వేసి టమోటా పచ్చిమిరపకాయ లు ఉల్లిపాయలు వేగనివ్వాలండి దోరగా వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేయాలండి మంతగినంత అల్లం పేస్ట్ వేసుకొని వేగిన తర్వాత ఇంగ నీళ్లు పోసుకోవాలండి కేజికి కేజీ నర్ నీళ్లు పోయాలండి డబ్బాన్నర ఆ నీళ్లు కాగినా కాగిన తర్వాత ఉప్పు వేస్
సరే అండి రేపు కలుద్దామండి ధన్యవాదాలండి
ఆ సరేనండి ధన్యవాదాలండి నాకచ్చిరంటండి